కాసేపు పోతే అత్తేనా ఉంటంది హ
మనం టైం వచ్చిన రోజు మనం పోకుండా తప్పుతుద అనియనికా ఉందు కాకపోతే
అ
ఇట్లాంటంటనే మనసులో కోపంత్తాడి ఇంతనే ఉంట ఏం చేస్తలేదు ఇంతనే ఉంటాలు ఏం చేస్తలేరు ఆ పని పోకుండా ఎట్లా చని ఉండ అలుతదా అది ఇని మాట్లాడతాండే
ఆ
టైం వచ్చిన రోజు పోకుండా ఏం చేస్తాం ఏం పీకుతావు ఇంట్లో ఆహ పని చేయదు, ఇంట్లో పని చేత్తానికి చేత కాదు, బయట పంజేత్ త్తని చేత కాదు. అని మాటలు.
ఉమ్ మానాన ఒర్రి, ఒర్రి తలకాయ పోయింది, నిజంగా ఏమో ఎంతమంది ముందు అనిపించినా అనిపి అన్న అంటే ఏం రోనీనా తప్ ప్పు లేదు ఒప్పు లేదు ఏది లేదు. బరాబర్ మాట్లాడంటె అదే మాట్లాడ్ మళ్ళా మాట్లాడన్న మాట్లాడతా. అనీ ఆమె తెల్వని మొఖాన్ని తీసుకొని మాట్లాడుతదా? అయినా ఆమె ఇప్పుడు వరకు మా ఇప్పుడు మాత్రం మాత్రం మా ఇంటికి వస్తాందా ఊకే ఏమన్నా? ఇంటికి రాదేం రాదు, ఎప్పుడో ఒకసారి ఇట్ల ర చూసినా బుజ్జి మాములుగా ఎవరన్న ఫ్రెండ్సో, వాళ్ళో, వీళ్ళోత్తరు చూసినవా?
హ హా
వాటిలత్తది రోజు, ఒకోసారి మా మామ అసోంటిది వీన్ని చిన్నోడి తీసుకొని పోయేది. పాపం వాస్తవానికి అబద్దాలు అడొద్దు. ఆ తీసుకుపోయేది. పొద్దున ఐదుగంటలకు లెస్ చె విడు ఐదున్నరకు లెత్తే ఐదున్నరకు తీసుకపోయి, ఏడింటికి ఎనిమిదింటిదాక ఊరంతా తిరిగేది.
ఆ
మళ్ళీ ఆయన ఏమన్న పొద్దటి కూళ్ళ గిట్ల పోతునేమో ఆరింటికి పోతరు కదా, ఆరింటి వరకు తీసుకొచ్చేది. ఆయన ఆ పొద్దుటి కూళ్ళకు రెండు రోజులేమో పోయిండు, ఆయన పో కూడా పోలే రెండు రోజులు పోయిండు. అంతకుముందు మొత్తం పొందుందాక కూళ్లేగదా.
ఆ
ఇవి లేవు. విన్ని ఏడు నలభైకి, ఏడు ముప్పై కొత్తది వ్యాన్. అప్పుడప్పుడు ఏడు నలభై, ఏడు యాభై కొత్తది ఆగో, ఆ టైంకి వచ్చి తీసుకొచ్చిస్తే ఇంగ అప్పుడు నేను పని ఎంత చేసుకుని ఉండేది ఆ టైం వరకు.
అంటే ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే మీ మామ మంచోడు, మీ అత్త చేయబట్ టె అంత.
ఆ మాత్తయే అట్ల కానీ మా అత్ మా ఊరు మొత్తంల అంటరు కదా, ఎందుకిచ్చి ఆళ్ళ అమ్మాయి ఆళ్ళ అమ్మాయి మొత్తం ఆయనకి పెడుతుందిని అంటరు. అంటే మొత్తం ఉండుడు వాళ్ళతోనే మొత్తం ఈనెకే పెట్టినట్టు ఉంటది బుజ్జి, కానీ రూపాయి తియ్యదు రూపాయి పెట్టదు. పెట్టదు, పేట్న పేరు మాత్రం ఇగత్తది పేటాకున్నా.
అంతేకదా మరి, పె ఎప్పుడైనా పెట్టకున్న కూడ్ నా పేరే తెల్తలేద్ పె పెట్ట్నోడు ఎప్పుడైనా, పే పెట్నన్ తల్వడు ఓడయినా. పెట్టనోనికే పెట్టిన పేరు పోతనే ఉన్ త్తది ఇప్పుడు ఏమన్న అంటే మా అత్తమ్మ అప్పు తీసుకొచ్చి, ఆ ఇది కావాలమ్మా అది కావాలే ఎంత కావాలే ఇంత డబ్బుల్లేవ్ అదిదనంటే, ఇప్పుడు ఏమంటందంటే? అజాబ్ చె, ఆ డ్యూటీకి పోయిన పైసలెంచేత్తానవ్? అట్లా ఇట్ ట్లా మేము అడుగుతానమ్ గదా నిన్ను? ఆ ను ఒక్కసారి ఐన వచ్చినవా? వాడు చిన్న చిన్నోడు డూటికి ఎక్కిండు, డూటిక ఎక్కి వాడు ఎంత సం పైంచుండు వన్నాకు నెలకు ఐదు వేలు ఆరు వేలు ఇత్తాండు పది వేలు ఇచ్చిండు చిట్టికట్టినా ఇవన్నీ వెళ్తానే వాడ్ జేబట్టే లేకపోతే నువ్వు చేసేది ఏం బోతాంది అంటే ఇవన్నీ చేసినయి ఉత్యయిపోయినయ్ ఇన్రోలకు
ఇప్పుడు ఎన్ని ఆ సంవ ఎక్కి సంవత్సరం కాలేదు ఆయనను ఓడుతాంటివి ఇన్ని
ఆ ఆ ఏంటో సం తూదంజే ఇప్పుడు ఆ పెళ్లం పిల్లలు లేనోడొ వెనకకు వేసుకోవాలి ఆ పెళ్ళాం పెళ్ల్లం పిల్లలు లేనోడ వెనక వేసుకోవాల కానీ పెళ్ల్లం పిల్లలున్నడ వెనక వేసుకోవద్దట
హ్మ్ హు
ఆ ఏం జేత్తాను పైసలు నేనేం జేత్తాను ఎడా పెడతాను ఆ అని మాట్లాడతాందా ఆమె ఇగ
హ్మ్
ఆ ఏం జేత్తారు పైసలు ఏం జేత్తారు అట్లా ఇట్ల ఆయన
హ్మ్
ఇంగ అన్ని మాటలు మాట్లాడకుంటా కూర్చున్నారు
హ్మ్
ఏమోనే అసలు ఈ పొత్తుల సంసారా ఇద్దరన్నదమ్మూలు ఈ లెక్క ప్రకారం చూసుకుంటున్నట్టే వేస్ట్ అనిపిత్తాంది.
ఆ అనిపిత్తది అట్లనే
ఆ
పది పదిహేను గుంజుకు వచ్చిన అందుకే మేడ పెట్టికుచ్చనారు మా ఇంట్లా ఎంత ఐదు వందల పద మ ప మూడు వందల అయితేందియి ఇప్పుడే కార్యదర్శి వచ్చింది మూడు వందల పది రూపాయలు వచ్చింది నాకు ఇచ్చేదుంటే మూడు వందల పదే ఉన్నాయి నా దంట్లో ఇప్పుడే వచ్చింది ఎలా ఉంటే ఉ నువ్ నన్ను అడుగుపో ఓహో దాంట్లో లాగినవ ఎంతొచ్చా
ఆ చెప్పవే
చెప్పాలి నువ్వే
మీ దగర గ్యాస్లు దొరుకతానయనే గ్యాస్ బండ్లు గ్యాస్ బు జేకుంటే పదకొండు వందల ఇరవై రూపాయలు అట బుచ్చి
పదకొండు వందల ఇరవై ఆ
ఆ బుక్ జే కుంట బుక్ చేయకుండా తీసుకుం అంటే అదే గ్యాస్ బుక్ చేస్తే వెయ్యి పది రూపాయలు
ఇప్పుడు నలభై యాభై బానే పద్కొండదల ఎంత బుగ్ చేతే బుగ్ చేయకపోతే ఎంతనే
పదకొండు వందల ఇరవై రూపాయలు తీసుకుంటాలి ఇక్క ఎందుకు
పద్కొండదల ఇరవై రూపాలు పద్కొండదల ఇరవై రూపాయలు ఇప్పుడు తీసుకున్నది ఇప్పుడ ఎయిట్ ఫైవ్ జీరో పన్నెండు నారా హలో
ఆ చెప్పవే
చెప్ ఏమున్నది
ఇవంట గ్యాస్ కూడా పిచ్చ రేట్ అయింది బుజ్జే దొరుకు తలవేయి ఐ ఆరు రోజులు అయితేనే బుక్ చేసి వారం రోజుల తర్వాతనే గ్యాస్ వస్తుంది మీ దగ్గర ఎక్కువ తీసుకుంటారు కావచ్చు చ్చు
ఇంకా ఎక్కువన మత్తం తక్కువన ఇ ఇందుజు అయితే తొమ్మిది వందల అరవై తీసుకున్నారు తొమ్మిలంట పరుపోలే కొ
మీ దగ్గర ఇప్పుడు ఇప్పుడు వెయ్య ఈ పద అంటే ఇప్పుడు గ్యాస్ కూడా పది రూపాయలు వీడి ఛార్జే
అ అ
స్కూల్ పెట్టే టైం అయితుంది మధ్యాహ్నం వల్ల
ఉత్తరగాసి హ గ్యాస్మంది గురించి డిస్కషన్ ఆయతా
ఇప్పుడు ఆ వంట గ్యాస్ కూడా ఇప్పుడు హోటల్ అలాకి ఇట్లా వేస్తలేరట కదా
వేస్తదే అడుగదా అది ఏ ఇద ఉంటదిగా
ఇప్పుడు ఈ వంట గ్యాస్ అనేది వేరేది ఉంటే వేరే వాళ్ళు ఇప్పుడు మనం మనం ఇంట్లో వాడ గ్యాస్ వంటకు వాడొద్దు వాళ్ళు ఆడొద్ టగదది
ఆ ఆ మూంద జ ఉన్నాయి మూంద రపాయకు కోస ఆ అవును అవును వాడొద్దట కదా
ఆ
ఉమ్ హా ఇర్యా తీసుకున్నారేమో మా ఫ్రెండ్ ఇప్పుడే తీసుకున్ననే ఫోన్ లో లైన్ లో ఉన్నా తీసుకుంటే ఎంత అని అడుగుత చెప్తాంది. ఇంకా అసలే రామన్నర ఇంకనాఎంత్తానే ఇర
ఆ
అసలు రాన్నా ఎవరి ఫ
ఇ బోజీ మసు స్ట్ ఉంది దీని కూడా ఆన్లైన్ లా చేయాలి ఆన్లైన్ చేసు ఇక ఓటీకి చెప్పాలి ఓటీకి చెప్పాక ఆ తెల్లార వేయకుండా మళ్ళీ వాడు పోతాడు
ఆహ
పెద్ద రిస్క్ కనిపిస్తుంది
ము ఒక మొద జార్ మాకు మూడు నెలయినా వతుది రైస్ కుక్కరే కదా
ఆ
ఉమ్ నీళ్లు హీటర్ ఎయినే పోలేదు పోయయినా గాని ఉండాలి పాల మందమైనా కూరబందంమైనా
ఇప్పుడు జీరో బిల్ ఏనాన్న మీది
ఏ కరెంట్ బిల్లు రెండు వేలు ఉంది బిల్లు మాది జీరో బిల్లు కాదు
ఎందు మరి అట్ల
మా మావయ్య పేరు మీద తీసుకున్నాం మా పేరు మీద రాలేదు అప్లై చేతే రాదంటారు ప్రజాపాలనన్నల్ల వాళ్ళు కార్యదర్శి వాళ్ళు రేషన్ కార్డు రేషన్ కార్డు అప్పుడు మాకు లేదు కదా ప్రజాపాలన వచ్చినప్పుడు రేష ర లేదు కాబట్టి లేదు అనే ఆప్షన్ పెట్టిరు అయితే ఉందని పెడితే వచ్చు జీరో మీటర్ వచ్చు మీటర్ రాలేంరాలే జీరో బిల్లు పడతలేదు ఇక మా ఆయన న్నను దేక పెటిన ఇగ దొంగ బిల్లు పెడితే దొరుకుతాం కదా అన్నట్టు, జీర బిల్లు పోతపోయింది ఈ నెల. కొంద పోతె పోయింది అనుకున్నాం కానీ, ఆ ఎనిమిది నెలలు, తొమ్మిది నెలలు అయితాంది కద రెండు వేల అయింది బిల్లు.
ఆహా
బాగా అయితాంది బిల్లు
ఆ మీకు కట్టెలు లిట్ట దొరకుతాయె గాదె బుజ్జి మరి నీళ్ళ కింద హీటర్ పెట్. పెట్టకుండా కట్టెలు పెట్టపోయిన ఉద్ మరి
పెట్టొచ్చు అది కూడా కానీ మా పోట్టోడు మళ చేయి పెడతాడు, నీళ్ళలా, పొయ్యలా బుడిది తిత్తడు అంత ఆగమాగా ఉంటది అని.
ఆ హీటర్ కూడా డేంజరే కదా బుజ్జి
ఆ అకౌంట్లో అనా రెండు వందలు ఉన్నాయనే
అకౌంట్లోనా నూట యాభై రూపాయలు ఏమో ఉన్నాయి
నూట యాభై ఉన్నయా వేరే వాళ్ళు ఈ ఆన్లైన్ చేసిరంట అత్తమ్మాలు ఏమంటందే ఏమన్ ఏమన్ ఉష్ కాలింద ఆహా నాకడ ఉన్నాయి మూడు వందల పది రూపాయలు, ఇప్పుడు కార్యదర్శి కొట్టింది అన్నా కదా. అట్టే వేరే వాళ్ళకి నేను ఇచ్చేది ఉన్నది ఐద్ వందల దాక ఇంగా అకౌంట్లలో డబ్బులు అస్తలే
నూట యాభై రూపాయలున్నయి కోట్న మ
నూట యాభైయా ఎడ కొడుతా కొట్టుమని కొట్టి అ ఆ కొట్టిత్తాను నేను మల దానికి కొడితే అయిపోతది తర్వాతకి గొటుకుంట నేను, కొట్టు బుజ్జి. ఆ సూస్కో కాల్ చూసుకొనే
నూట యాభై రూపాయలైతే పొద్దున జూసిన మరే
ఉండయో లేవో జూడు ఉంటే శినన్న వంచినంకనైనా,
చూస్తా నేను చూసి, ఎక్కువున్న కొడుతలే గాని చూస్తా ఒక్క నిమిష్
ఆ సరే నేనా న్నే రాంగనే మేమై ఇది ఉన్నగానీ వాడుకున్నా మొన్న వేరే దానికి అవసరం అర్జెంట్ ఉండి వాడిన వాళ్ళ డబ్బులు వాడితే ఇప్పుడు వాళకు ఆన్లైన్ వచ్చిందంట ఏ రోజు చిట్టి గట్ తిన్నాయి ఆ కొరియర్ వచ్చిందంట మా దగ్గరకి రాదు కొచ్సేపు ఆపి దబ్బు అని చేతుల పెడుదం అంటే. ఒక్క రెండు నిమిషాలు ఆగవా మ్మ్ తొమ్మిది కిలోమీటర్ దాకా ఉంటుంది ఆన్నే చ్చి పొతరూ ఇగ ఫోన్ పే చేసుడే, ఇగ డైరెక్ట్ క్యాష్ ఇయ్యం గదా అంత్ దూరం పొయి.
అవును గదా
అట్లా అందుకనే జూస్తావున్న చూడు ఉంటే కొట్టు లేపోతే ఇంకెవరినైనా ట్రై చేస్తా. నిన్ననే మస్తు మందిని అడిగినం అందరు కావాల్న అని అడుగుతే ఎవరి కాడ కొట్టలే.
చూస్తా ఆగు నేను చూసి
చూడు మరి చూసీ కొట్టు ఉంటే నా నెమ్మరే కదా ఎట్లా గొ
మర నూట యాబై రూపాయలు ఉండె అన్న ఫోన్ పట్టుకునుండే నేను ఫోన్ పే ఓపెన్ చెయ్యలెదు మరింతవరకై తే నూట యాభై రూపాయలు అయితే ఉండే మరి
సూడు చూడు చూత్తే ఉం ఆ చూడు ఉంటేనే కొట్టు లేవోతే ఇబ్బందేమి వద్దు. ఆ సరే సరే,